హలో
నీకు ఫైవ్ టైమ్స్ కంత ఎక్కువనే వచ్చంది కదా అక్క ఫోను
ఇప్పుడు దీ తోటి ఏడోసారి
అవునా
మ్మ్ కాలు ఇప్పుడు నీది సిగ్నల్ లేదు కొంచెం డిస్టర్బెన్స్ గానే ఉంది క్లారిటీకి అర్ధంయితల్ వయస్
హ సిగ్నల్ ఫుల్ల్లో చూపిస్తుంది అక్క అది
మరి ఎందుకు వాయిస్ కట్ అయితందిగా
మరి ఇ వంత ఫ్యాన్ వేసిన ఫ్యాన్ గాలి కావచ్చు
అంటే ఇంతసేపు ఇన్ని కాల్స్ మాట్లాడవి ఇబ్బంది కాలే కాని ఇంతసేపు కట్ చేసే ముందు కొంచెం మాకు అర్థం కాలేదు
కా ఈ విలేజీలా ఎంతైనా గ్రేట్ మీరు ఉండడం
ఎందుకు
ఆ ఏరియాకు వస్తే మేము ఉండలం
అంతే కదా మీరు వచ్చి మా కాక్కడ దగ్గర ఉండలేరు మేము వచ్చి మీ దగ్గర ఉండలేము
ఎంతైనాక్క ఏదైనా చాలా దూరం పోవాలి మీ ఏరియాకి వస్తే
మ్మ్
అమ్మమ్మ వాళ్ళది కూడా అట్టే మా అమ్మమ్మ వాళ్ళది
అవునా
ఆ పంబపూర ఇప్పుడు అనన్య ఉంది కదా
ఆ ఆ
అనన్న వాళ్ళ వాళ్ళు రేమ అమ్మమ్మ వాళ్ళది కూడా సానన్య మాకు చుట్టమ అయితది
ముందా మాటాచ్చలుందా
ఆ మాకులాడుతది
చ్చర మరి ఒకసార అన్న
ఆమె తీసుకుందా అసలు నాకు తీసుకుందా తీసుకోలే తెలియదు ఆమె నాకు
ఉంది ఉంది తీసుకుంది తను కూడా గాని ఎప్పుడు కాల్ చేసినా బిజీ బిజీ అంటది కాలిగా ఉన్నా బిజీ అనే అంటది
ఆహా
ఒకరు మాట్లాడుకుందాం అన్న విషయం అన్నదిని అనేదామె ఆమె కాలుసే పెదాకా మాట్లాడతది ఇక మళ్ళా మనం కాల్ చేస్తామ అంటరికే నేను బిజీగా ఉన్నా తర్వాత చెయ్య అంటది ఇక
మీరు కూడా నాకు కాల్ చేసి మాట్లాడండి అక్క
ఓ ఎందుకు హ్ ఇప్పుడు నేను అన్యాననా
అట్లా నేన్ లేదులే గాని చెప్పేస్తాదన మాట.
య్య లేదు లేదు కాని అట్లా ఇబ్బంది ఎమ్ లేదు కాని ఇప్పుడు మనం కాల్ చేసినామ్ మాట్లాడినామ్. ఇప్పుడు మీరు ఎవరో తెలివకున్నా నేన్ మాట్లాడతాను మనం దగ్గరుండి తెలుస్ ఎత్తుకొని కూడా గట్లా చ్ అంటే ఎట్లుంటదని
ఆమె అప్పడే ఎప్పటి నుంచైనా రావాల్ తే అసలు ఏమంటదంటే లాస్ట్ కు అన్ని ఉంటాయి ఆమె దగ్గర. తీర మూమెంట్ అప్ నా దగ్గర ఎమ్ లేవని చెప్తుంది ఆమె.
అట్లా కొంచెం సైకో యవ్వారం ఉంటది ఆమె దగ్గర నాకు నచ్చదు ఆ క్యారెక్టర్ నచ్చదు ఫస్టు.
ఆమె కొంచము తెలుస అనమాట ఆమె గురించి మాకు మొత్తము. ఆమె మా ఇంట్లో పడాల్సిన ఆమెనే ఏదో భయమేసి కియే అట్లా పడ్డది పాపము మా అన్న మా అన్న ఉండవట్లాక వచ్చేది కాని పాపం అట్లా మిస్టికయి అట్లా పోయింది.
ఇది లవ్ మ్యారేజు కదా
ఎవరిదక్క
ఇప్పుడు అనన్యది
లవ్వేనా ఆరన్జు
ఆ లవ్వే ఫస్ట్ లవ్వే
ఫస్ట్ లవ్ చేసింది మా అన్నయ్యను
అంటే మీ అన్నయ్య లవ్ చేసి ఆఫ్ చేసిన్నక ఇక్కడ లవ్ చేసింది.
ఆ అది ఆహా అది చేసుకుంటనే కంటిన్యూ చేసుకునే మళ్ళీ ఇది చేసింది కావచ్చు. వాతోన్నే అన్ని ఇచ్చిపుచ్చుకున్నాక అన్ని అయిపోయినాక, తీరా పెళ్లి చేేసుకుందాం అన్న టైమ్ పో పెళ్లి చేద్దాము వాళ్ళని ఇవి మనం మాట్లాడుకుందాం వాళ్ళంటికి పోయి మనం మాట్లాడుకుందాం అదిదాని డిస్కషన్ అయిపోయిన్నాక. ప్లాస్టుకి నేను వాన్ని చేస్కోను అది ఇదాని తొక్కేసింది అది.
ఆవునా ఈ స్టోర్ నాకు తెలవదు ఇప్పుడు మీరు చెప్పిందే నాకు తెలుసు గాని ఇప్పటి వరకు ఇస్ స్టోరే రాలే మరి
ఆ అట్లా చెప్పుకోవట్లే గాని పెద్ద అది ఆమె
విజిటకు తెలియదా ఇ విషయం
తెలియదు తెలియదు
ఉమ్ ఆ దానికి తెలిస్తే నాకు చెప్తది మాగా ఏ విషయమైనా.
ఆ తెలియదు తెలియదు
అంటే ఇప్పుడు మీకు ఏరంజడనే తెలుసా లవ్ అని తెల్వదా.
ఆహా తెలియదు మా అంటే మ్ మా అన్ననే డీప్ ఇ వేసిందని తెలుసు కాకపోతే ఆమె మా ఇంటికి మా అన్నయ్య వాళ్ళ ఇంటికి రావడము. ఖాళీగా ఉన్నప్పుడు మా అన్నయ్యతోనే మ్ సరసాలు ఆడడం ఇవన్నీ. తెలుసు కాక్
ఉ
మన ఎందని అంటే చేసుకుంటుంది మరదలు అయితుది వరుసకు కూడా మళ్ళా ఆమె
ఉ
కు మాకు కొంచెం దగ్గర చుట్టం అనమాట అంటే అమ్మ వాళ్ళు సాగంటి వాళ్ళు అనమాట.
ఆ హు
అమ్మ వాళ్ల ఆమ్ పెద్దమ్మ బిడ్డ కొడుకనమాట ఆయన లవ్ చేసిన ఆయన కూడా.
ఉ హు
అక్కడ వేంగనపురమే ఇచ్చిందనమాట మా అమ్మమ్మ మా అమ్మ వాళ్ళ. అమ్మ వాళ్ళు ఐదుగురు అక్కజెల్లాలన్నమాట. అవి మూడోవి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ బిడ్డ కొడుకు అనమాట ఆయన
మ్మ్
ఏ దగ్గర మల్ల అ మొన్న చాగంటోళ్ల ఇంటి కె ఇచ్చిల్లు మా అమ్మని చాగంటోళ్ల ఇంటికి ఇచ్చిల్లనమాట
మ్మ్ ఇప్పుడు మేఘన వాళ్లు ఇప్పుడు అనన్య వాళ్ల పెద్దమ్మ బిడ్డ తెలుసా అక్కనే పంపపూర ఇచ్చిరు
ఎవరు మేఘననా మేగ్ ఘన ఫోటో చూస్తే గుర్తుపడతాక్క వైట్‌గా ఉంటది కదా ఆమె
ఆ వైట్‌గానే ఉంటది
నవ్య శ్రీ మేఘనా అనే వాళ్ళు ఉంటారు
జానిగిల్లోళ్లు వాళ్ల ఇంటి పేరు.
జానిగిల్లోళ్లు ఇట్లా అందరు చూస్తే గుర్తుపడతాను అక్క వాళ్ళ పేర్లు తెలియదు ఎక్కువ నాకు
ఆ ఆమె మా మరదలు మా మేనమామ బిడ్డ అన్నట్టు ఆహా హమ్ ఆమెను కూడా మా అన్నయ్యకి ఇద్దామని మాట్లాడినాక చిన్నప్పుడు మామమ్మ ఇట్లా మా ఇప్పుడు మేనమామ బిడ్డ కాబట్టి పెండ్లి చేయాలి అది ఇది అని చేతిలో చేయి పెట్టేసి చనిపో పోయింది చేయాలి చేయాలంటే ఆమె గూడ చేసుకోను అని ఎవరికని డైరెక్ట్ ఆయనం చేసుకుంది అంటే వాళ్ళు కూడా వాళ్ళ వరసై చేసుకున్నారు ఇ అన్న ఇట్లు లో కూడా నా మ్యారేజ్ గా ముందు నుంచి తెలుసు
మ్మ్ నార్మల్ గా అయితే అందరం దగ్గర దగ్గరుల్లం కానీ తెలియదు ఫస్ట్
తెలక అంతే
ఇప్పుడు అనన్య వాళ్లు మా చుట్టాలన్నట తోటోళ్ళు కదా వాళ్ళంటి పేరు
ఉ వాళ్ళ అమ్మ వాళ్లు ఆ అంటే వాళ్ళ అమ్మ వాళ్ళు ఉ వాళ్ళ అమ్మగారి ఇంటి పేరు గుండె పోయినోళ్ళు కదా
ఆ
వాళ్లు కాబట్టి వాళ్ళు అంత కొంటుపెల్లి వాళ్ళ కొంటుపెళ్లి నుంచి వెళ్ళొచ్చినోళ్లే అన్నట్టు వాళ్ళ తాత వాళ్ళ నాన్న వాళ్లు ఇట్లా అంటే అనన్య వాళ్ళ తాత వాళ్ళు
పిలక
ఆహా లేదు లేదు ఇక్కడ మంగపేట దగ్గర కొమ్ముడిపల్లి ఉంటది
ఆహా
రెండున్నాయి కోమటిపెళ్లిలు
ఇక్కడ మా కేసముద్రం దగ్గర కూడా పక్కన మాకు దానికి ఒక ఫైవ్ కిలోమీటర్స్ అనమాట
ఆహా ఆ ఇక్కడ మాకు ఏటునాగారం దగ్గర ఉ ది ఏటూర్ నాగారం దగ్గర కోమటిపల్లి
ఆ
అట్లా నాకు తెలుసు కాని నా మ్యారేజ్ అయినాక కూడా ఇప్పుడు అంతకు ముందు నాక అంత ఎక్కువ తెల్వదు లవ్ మ్యారేజ్ అని గాని ఇప్పుడు ఇక మా వాళ్ళుది కూడా లవ్ లవ్ మ్యారేజ్ కదా మా యరాల వాళ్లది
అవునవును అయ మా కాలేజ్ నుంచి స్టార్ట్ కద అది ఇక
మ్యారేజ్ వాళ్ళ అందరూ ఇక్కడ మా ఇంటి దగ్గరకి వచ్చేది అన్నట్టు
ఆ ఆ ఆహా
ఇక ఇలా ఇప్పుడు అనన్య వాళ్ల ఆయన ఇట్లా ఎక్కువ శాతం ఇక్కడ పడుకోవడం ఆ ఊకె మా ఇంటికి రావడం ఇప్పుడు వాళ్ళ చిన్నమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేదంట పెళ్లి కాక ముందుకు ఎక్కువ అనన్య
ఆహా
ఇట్లా వచ్చడు వల్ల ఇట్లా కనెక్ట్ అయ్యి లా చేసుకున్నా పెళ్లి చేసుకున్నారు అసలు నిజానికి నిజా చాలా వరకు తెలియదు ఎవరికి లవ్ మ్యారేజ్ అని
లవ్ మ్యారేజ్ అంత తెలియదుాక్క అరేంజ్ మ్యారేజ్ అనే తెలుసు మనకి
ఆ లవ్ మ్యారేజ్ వాళ్ళ అమ్మ వాళ్ళకి ఇట్లా కూడా వద్దు అన్నారట వద్దు ఏమున్నది ఏం లేదు వాళ్ళకి లేదు అది తీద్ద్దంటే చేసుకుంటా ఆయనే కావాలి నాకు అంటే ఆయన ఏం పని ఏం పని చేయడు అన్నట్టు స్టడీ ఎక్కునే ఉంది గాని జాబ్ చేయడు ఏం చేయడు ఈ వ్యవసాయం పని ఇట్లా ఇవన్నీ కూడా ఏం పను చేయలేడు ఆయన
హ
అట్లా ఏం పని చేయడు వద్దు అది ఇదని అంటే ఇ తినకుండా పెళ్లి అయినాక అని మార్చుకుంటా అని చేసుకుంటా అని చేసుకుంద అన్నట్టు
అవును
బానే తిరిగేది దే ట్టె టెంపుల్ అని ఈట అని ఆట అని బండ్లు వేసుకొని బాగా తిరిగారు
బుజ్జి గాడు బానే చేసాంది ట్రాకప్ మేము ఇంటర్ లో ఉన్నప్పుడు లవ్ స్టార్ట్ అయింది ఫస్ట్ లో దా అందే
అసలు షాక్ మేము అ అసలు గక్క నుడి గిక్కె గిట్ల కలిచింది గిట్లెట్లా అయిందిీళ్ళలకు ఈయన గట్టెందుకుెళ్ళిండు ని కొంచెం షాకింగ్
కాకడి దగ్గర ఆంగ్నేం వర్ల వచ్చేసిందిక్క ఫస్ట్ రింగ్ నెంబర్ తో కాంటాక్ట్ అయి దీప అయిపోయి లవ్
అ వాళ్ళ సారు కూడా ఒకళ్ళతోటి ఉండే తోడు ఏం కాదు వాలు ఎవరు నచ్చితే వాళ్ళతోటి కొంచెం ఎంజాయ్మెంట్ చేసిదిన్నట్టు ఇప్పుడు వాళ్ళ అనన్య వల్ళద మనం విజిత వల్ల నయను ఉన్నాడు కదా
ఆ చిరాన్ననే
అయినా కూడా కొంచెం ఎవరు ఎవరు తో ఎవైలబుల్ తోటి ఉండేది ఎక్కువ శాతం అసలు ఈమెను లవ్ చేసుడు పెళ్లిి చేసుడు మీ షాక్ అయిన అన్నట్టు ఈ ఎక్కడ నుంచి ఆ కొంచెం ఎక్కువ ఉంటద అన్నటిటీ నా కాడ మన ఏంటి స్టైల్ గట్లా ఉ ఎప్పుడైనా అంతే తగ్గేదిలిదు
ఆ
అసలు వాళ్ళ నాన్నకాది ఇష్టమే లేదు పెళ్లి చేయడం అప్పుడు మాకు ఇల్లు లేదు పత్తనే పెంకటిల్లు ఉండేది చుట్టు కమ్మలు ఉండేది ఆ ఇల్లుని చూసి అస్సలు మెచ్చలేదు ఇల్లిట్టు ఎత్త వినదు పెళ్లి ఎట్లా చేస్తాం అది ఇదా అని అంటే అప్పటికప్పుడు అప్పుడు ఇల్లు కట్టి పెళ్లి చేసుడం అయింది
అవును విజు వల నాను అసలు వద్దంటే వద్దన్నాడు అసలు వాళ్ళ అక్క వాళ్ళ అక్క అయినాక వన్ మంత్ కు టూ మంత్స్ క అయింది అంతేయ్య
హ వల అమ్మ ఎప్పటికీ తిడుంతుది ఓ జాబార్ని చూసిపోయిం చెస్తానంటే ఇంలే చెయ్యాలి ఇప్పుడు మంచిగా ఉందా ఇట్లా అనుభవిస్తే మంచిగా ఉందా అని వాళ్ళ ముూక అంత అంతది ఫ్యూచర్ కోరి కట్ట తెచ్చుకున్నావు అంతా అంటయి ఎవలైనా తల్లులు బిడ్డలు మంచిగా బతకాలని ఆలోచించుతారు కద
ఇప్పుడు నా పరిస్థితి కూడ ఎంతే కదా ఇపుడు నార్మల్ పొజిషన్ లో ఉంచను మంచి చడ్డను ఇప్పుడు ఏమన్నా అపదన్న కూడ రారు అది ఇ మాట మీద మాట వస్తే అంటనే ఉంటారు వాళ్
అంతేగ